హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి నమస్కారం
ఆ నమస్కారం ఏం చేయలేదండి అలా పడుకోని ఆ భోజనం అయ్యిందండి ఈ రోజు మా బిర్యానీలో ఆయిల్ ఏ కూలీ పోయిందండి
అవునా అందుకే తిన్లేదాండి సరిగ్గా
ఎదో కొంచెం తిన్నానండి తిని మంచిగా కొంచెం జ్యూస్ తాగానండి
అవునా అవును అన్నట్టు మర్చిపోయానండి అడ ఇటం మీరు ఏ పండగ చాలా బా చేసుకుంటారండి
మేమా అంటే అన్ని ఫెస్టివల్స్ మంచిగా చేసుకుంట టైం కాని ఫస్ట్ ఇప్పుడైతే మేం ఫస్ట్ ఉగాది ఫెస్టివల్ అయితే బా చేసుకుంటామండి తర్వాత వినాయక చవితి ఫెస్టిల్ అయితే టె యూత్ ఫెస్టివల్ కద
అవును అవును వినాయక చవితి
ఎంతైనా ఇప్పుడు ఏమైనా చెయ్యాలన్నా మనం ఫస్ట్ గణపతి పూజ చేయాలంటండి నేను విన్నాను మేము ఒక రోజు అభిషేకం చెపిస్తుంటే ఫస్ట్ గౌరి పూజ అనేది చేస్తారంటండి అంటే ఫస్ట్ వినాయకుడ్ని ఫస్ట్ ముద్దలాగా చేసి అప్పుడు గౌరీ దేవతను ఎవరో ఎవర్ అలా చేసి ఎలా చేస్తావో ఫస్ట్ ఏ కార్యక్రమంకైనా ఏ పూజకైనా ఫస్ట్ అలా చేసి చేస్ స్తారంటండి.
అవునా ఓకే మీరు వినాయకున్నీ నార్మల్గా ఎన్ని రోజులు పెడతారండి వినాయక పండుగ చేసినప్పుడు
మా ఊర్లో అయితే ఒక మూడు రోజులు చేస్తామండి. కానీ అన్ని చోట్ల ఐదు రోజులు చేస్తారు. మీరు?
కొన్ని చోట్ల పదకొండు రోజులు చేస్తారండి కొన్ని చోట్
తొమ్మిది రోజులు చేస్తారు ఇరవై ఒక రోజులు చేస్తారు. లాస్ట్ అంతేలే అండి ఇరవై ఒక రోజు వరకు చేస్ తారు.
మా ఊర్లో ఒచ్చేసి ఇరవై ఒక్క రోజు చేస్తారండి.
జున్ను
అవునండి అమ్మో! మా ఇంటి తరుపు నుం చ్చి ఆ అన్నదానం చేస్తామండి మేము. వాళ్ళకు చిత్రాన్నం కానీ ఏదో ఒకట్ టి ఒకో ఒక్క రోజూ ఒక్కొక్కరు మా ఊర్ లో ఒక్కొక్క ఇంటి నుంచి అన్నదానం చేయాలండి. కొంతమంది బియ్యము కాయగూరలన్నీ ఇచ్చి వంట చేపి చ్చి ఎవరెవరైతే దర్శనానికి వస్ వాళ్ళందర్ కి ప్రసాదాలు కానీ భోజనాలు కానీ ఏర్పాట్లు చేసి వాళ్ళకు పెట్టి పంపించే బాధ్యత అండి రోజు ఒ ఇంటికుంటుంది. అలా ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క ఇల్లు చేయాలండి.
ఏంటి మీ ఊర్లో ఇరవై ఒక్క రోజు చేస్తారా!
అవునండి పెద్ద వినాయకున్నీ కూర్చో పెడితే మాత్రం అలా చేస్తారండి.
ఆ మా ఊర్లో అయితే త్రీ డేస్ త్రీ డేస్ ఊరికే అలా చేస్తారండి ఇంటింటికి ప్రసాదాలు తీసుకెళ్తారు అంతే ఇప్పుడు వినాయకుడికి ఏమేమి ఇష్టము బాగా మంచి మంచిగా పులిహోరలు పెట్టాలి ప్రసాదాలు పెట్టాలి ఆ కుడువునండి ఫస్ట్ ఆ ఎలక్కాయలు కుడుములు చెరుగట్టలు గరికా ఇవన్నీ వినాయకుడికి ఇష్టం ఇష్టం అండి ఫస్ట్ మెయిన్ గరికా కుడం
అవునండి ఇంకొకటి ఏంటంటే అండి ఎలక్కయ ఉంటుంది కదా చెప్పడం మర్చిపోయాను ఎలక్కాయని పగలగొట్టి దాంట్లో ఉన్నదంతా గుజ్జుని తీసి వినిపిస్తుందా అండి హలో హలో వినిపిస్తుందా అండి